అలో
అయండి
హాయ్ అండి నమస్తే అండి
నమస్తే ఏం చేస్తున్నారు
ఏం లేదు
తిన్నరా
ఆ తిన్నాము
వంటేం చేశారీరోజు
ఈరోజు టమాటా కర్రీ
టమాటా కర్రీ ఆ
ఊ
వర్షాలు పడుతున్నాయా మీ సైడు
వర్షాలు బడట్లేదు అస్సలు
పడట్లేదా
పడట్లేదు రోజు ఎండనే గోడతంది బాగా గోడతంది ఎండ మల్ల
అవునా మా సైడు వర్షాలు స్టార్ట్ అయినాయండి కంటిన్యూగా పడుతున్నా ఆ కంటిన్యూగా పడుతున్నాయ్.
ఆహా ఇక్కడ పడు పడతలేదు అసలు మొన్నొక్క రోజు నైటోచ్చింది వారం రోల క్రితం
అవునా
ఉ మళ్ళీప్పుడు అస్సలు పడతలేదు
ఉహు మాకు మొన్నటి నుండి మొన్నా అంతకు ముందు రోజు వడ్డాయ్ మళ్ళీ నిన్న పెద్ద వా వర్షం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా అంత మబ్ ఏఉంది చినుకులు పడుతున్నాయి గాని పడుతాదేమో
ఇటు అసలు మబ్బు లేదు మల్ల ఎండాకాలం లెక్కల ఎండ బా గోడతంది.
అవునా వస్తాయేమో ముందు వెనకాల
వస్తాయి కావచ్చు అందరు పత్తితురు పెట్టిరు వాన కోసం చూత్తారూ మొన్న ఒక వాన పడ్డ తర్వాత అందరూ పెట్టిరి విత్తులు.
మ్ హూ
ఇ అవి వర్షం పడితేనే మొక్తయ్ కదా.
మ్
రోజుకొన్ని రోజుకొన్ని కనీసం రెండ్రోజులకి ఒకసారైనా వాడాలి.
ఆ ఆ ఒక్క పెద్ద వర్షం పడి మళ్ళా తర్వాత చిన్న చిన్నవి పడ్డా
ఉ మొత్తానికి పడపోయేసరికి
మ్ అంత పెట్టుబడి అంతా వేస్ట్ అయిది.
వేస్ట్ అయితది కదయ్యా చూస్తారు వాన కోసరం. మాకొంచమే ఉంది ఇంటికాడ. ఒక పది పదిహేను గుంటలు ఏమో అంటారు ముందయితే.
మ్ హూ ఏం పెడతరు అందులో
పత్తి నే పత్తి కూరగాయల చెట్లు
అంటే మీది చెలకల్లే ఉంటదా ఇల్లు
అంటే ఇంటి దగ్గర పెరడ అంటారు పెరడ ఎక్కువ ఉంటుంది ఇంటి పక్క అలా కొంచెం
మ్ హూ
దూరం ఉండే చెలిక దగ్గరనే ఉంటది ఇండ్ల పక్క పొంటి
అవునా
మ్
మ్ హూ అంద అందులో కూరగాయలు పత్తి పెడతారా.
ఆ కూరగాయలు కూరగాయలంటే మామూలుగా మనకి ఇంట్ల మందం
అదే ఎంత మందిమొ మ్ హూ మీరు కలుపు మందులు కొడతారా ఇట్ల చేతులతోటే పీకుతరా. పత్తిలోకండి
మేము మందులు కొట్టం చేతి తోట పనోళ్ళు వస్తారు కైకిలళ్ళు
మ్ హూ
వాళ్ళ తోటే అట్లా కూడా ఉన్నాయాట విత్తనాలు కాని మనం తెచ్చుకోలే
మ్ గడ్డి పతంటారు దాన్ని
మ్ బాగా ఎకరాలకు ఎకరాలు పెరిగితే
మ్ మా సైడ్ కూడా బానే పెడుతున్నారు అవి అంటే ఇప్పుడు ఇది కూలోల్లు దొరకట్లే దొరకట్లేరు కదా
ఆ గదే బాగైతే పెట్టాలి
మ్
కొంచమే కదా అనేసి దానికి ఊకే మల్లా గడ్డికి కూడా మందులు కొట్టాలిగా
మ్ మందు కొట్టినాక మళ్ళీ తీసేయాలి దాన్ని
మ్
మందు కొట్టడమే మల్ల గడ్డి విపితేనే అది చేను అనేది మంచిగా ఉంటారులే కాని అంత పత్తి చెట్లు ఎర్రగా అయి కుంగిపోతుంది
ఆ తొందర ఈ గడ్డి లేని చెట్ అదున్న దానికి దీనికి తేడానే ఉంటది
ఆ చేతుల తోడు పీకింది వేరే ఉంటాంది మందు కొట్టిందేమో కుంగిపోతాంది మొత్తం ఇంకేమేమి, పంటలు, ఎస్తారండి.
మేమ, వరి,
వరి, పత్తి, అంతేనా
అంతే, మేము, అంటే, ఇటు సైడ్ అందరు మా వాళ్ళు వేస్తారు. కానీ మేము వేయం
ఉ మంచిగా వస్తుందా దిగుబడి
దిగు, ఇ అంతే వస్తుది. ఇక
ఉహ అంటే కొద్దిఉంది కదా మంచిగా చేస్తారా అని
ఈ కొద్దిీ ఉన్న భూమిని బట్టి ఉంటది. కదా అండి మనం జస్ట్ మందులు అవి వేస్తాం. గాని
ఉ
ఒక్కక్క సారి ఒక్కొక లాగా
ఉహ ఇంకా అండి
లేరు, స్కూల్ కు పోయిరు
పోయిర్రా
అ
మంచిగా పోతారా ఏడుస్తారా
ఏడుస్తారు
ఎడ్స్తస్తారా
ఆ
ఆహా, బాక్స్ లాలాకీ ఏమేం పే. మీరు వెరైటీస్
వెరైటీ అంటే ఫ్రూట్సే పెట్టాలి. స్నాక్స్ కు వేరే ఏం పెట్టనియ్యరు
అవునా
ఉ అవ
ఇంకా, లంచ్
లంచ్ ఇక మామూలుగా రైస్ కర్రీస్ ఆ
ఉహ ఇంకేమేమి, వంటలు, చేస్తారు, మీరు,
ఇ అన్నీ మముూలుగా రోజుగా ఇక డే బై డే
మనం, ఉండేదే, కానీ, మీకు, ఫేవరెట్గా, ఇష్టంగా నేనేది చేసేది
ఇష్టంగా, అంటే, ఎక్కువ, కూరగాయలలంటే, పప్పుచారు, ఎక్కువ, ఇష్టం. వంకాయ, ఇష్టం.
ఇంకా, నాన్వెజ్ లో
ఫిష్, చికెన్,
హ ఇంట్లా, ఫ్రైలు, సిక్స్టీ, ఫైవ్, ఏవైనా ట్రై, చేస్తారా,
ఏం, లేదు, అప్పుప్పు బిర్యానీ చేేస్తా, కాని సిక్స్టీ ఫైవ్, అవి, ఏం, చెయ్య
పకోడీలు, చికెన్ పకోడ, ఇట్లా, వేస్తారుగా,
అవన్నీ, ఏం, చేయలేగాని, ఒకసారి, మటన్, పచ్చడి, చేసిన, అంతే,
అవునా,
ఆ
ఎట్లా చేస్తరండి మీరు మటన్ పచ్చడి.
మటన్ పచ్చడీ అంటే ఉం మటన్ అంతా ఇదే మెత్తటిది అంతా తీసుకొని చిన్న చిన్నగా కడిగేసుకోవాలి.
ఆ
కడిగేసీ ఆయిలు ఇది కమ్ము కూడు పెట్టు కొనీ ఆయిలూ పోసీ వేడి జేయాలి వేడి అయిన్ తర్వాత ఇట్లా. అవీ మటన్ పీస్లేసీ బాగా గాల్వాలే
ఆ
ఇగ మనం బజ్జీల లాగా రెడ్డుగ గాల్వాలే.
ఆ
ఇగ రెడ్డుగా కాల్చి ముందే మనం ఇవన్నీ పెట్టుకుంటాం కదా మసాలలు.
ఇంగ అదే మసాలాలు ఏమేమి ప్రిపేర్ చేస్తరు.
ఇగ మటన్ కంటే అన్ని మసాలాలు ఉంటయి గదా ధనియాలు, యాలకులు, చెక్కా. అవన్నీ ఉంటయి గదా అండి.
అది కల్సే ఒక మసాలా పొడీ ఇంకా వెల్లుల్లీ.
వెల్లుల్లీ, అల్లం
కారం, అల్లం గూడా ఏస్తరా. ఊహు అంటే ఆ ఫ్రై చేసిన్ దాంట్లోనే ఆయిల్లనే పోసి పెడతరా ఇగా.
ఆ ఫ్రై చేశిన ఆయిల్ అందులు ఉండయి ఇవి కాలిన్ తర్వాత తీశీ తక్కువ ఉంటే మనం ఇంకొంచెం. ఆడ్ చేసుకోవచ్చు ఆయిల్
ఆహా
పోశీ ఎక్కువ అంటే ఇగా దాన్ని మళ్ళ మనం దేనికి యూజ్ జేయం గదా.
ఊఊహ్మ
వేస్ట్ అయిపోతది
ఊ అంటే మటన్ ముక్కలు పీల్చుకుంటయా ఆయిల్ని ఎక్కువా.
ఊ అళ్ళ కాలాలే గదా బాగా పీల్చుకోవుగానీ ఇగా ఇట్లా. కారము అవి ఇవి ఏసేసరికి కొంచెం ఉండాలె గదా. నిమ్మకాయలు ఓ అర కిలో అయితే ఇదా నిమ్మకాయలు రసం తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలే.
ఊ
ఇగా అవి కాల్చుడు అయిన్ తర్వాతా అదే ఆయిల్లా వెల్లీ, ఉల్లి, అల్లం పేస్టు.
హ్ము
ఏశీ బాగా గోలిన్ తర్వాతా ఫస్ పూ ఏశి పసుపు ఏత్తే ఎయ్యొచ్చు లేకుంటే లేదు.
ఆహా మనిష్ట మా పసుపు ఇగా
హ్ము
ఊహు
వేసీ ఆ ఆయిల్ల్ అందులోనే ఈ నిమ్మరసం తర్వాత గూడా పొయొచ్చు ఆయిల్ జల్లారిం
అంటే పోశు ఏశినంక నిమ్మరసం పొయ్యొచ్చా.
ఊ తాళిప్పులేత్తే గూడా మంచిగనే ఉంటది. ఇగా ఆయిల్ల ఇవన్నీ ఏగిన్ తర్వాతా
ఆహ్ హా
కొంచెం ఆయిల్ జాలరిన్ తర్వాత కారపొడి ఏయాలా ఉప్పు కారపొడి ఏసి.
ముహో
కొంచెం గోరు వచ్చ బాగా వేడి ఉంటే కారం అంతా బ్లాక్
ఉహుహ్ మడిపోతదా ఉహుహ్ మా అమ్మ గూడా అట్లనే ఏస్తది, ఇంకా మీరేమనా వెరైటీగా ఏస్తారా అని.
హే వెరైటీ అంటే ఏం లేదండి ఇగాన్
ఆ కొన్ని మస్ సలాలు ఎక్స్ట్రా ఇట్లా టేస్ట్ వేరే టేస్ట్ రావడానికి ఇట్లా యాడ్ జేస్తారుగా.
వేరే టేస్ట్ అంటే గీ స్టార్ పువ్వు అవేస్తారు గదా.
ఉహుహ్ అది అంటే మసాలాల పౌడర్ మిక్స్ ఏయ్యాలా.
ఆహా కొత్తిమీరల పొడి పచ్చిది వేయించింది ఉంటాయి గదా.
ఉహుహ్
అవేస్తారు
ఉహుహ్
అవి ఏసి గదా కారం అవి కలిపి తర్వాత ఈ ముక్కల్ అలా యాడ్ యేషి ఒక అబ్బాల ఇసుకో ఎత్తుకోవా ఎత్తుకొవాలీ దాన్ని ప్యాగే జేసే ఒక రెండు మూడు రోజుల తర్వాత తింటే మంచిగుంటది. ఏపైడా దిన్నా అంటే కొంచెం ఏబాటే తింటా అంటే ఇగా తోన్ అంత తొందరగా వట్టుకోదు గదా పీసులకు
ఉహుహ్ కారం అనేది వట్టదా.
ఉ కారం అనేది వటాద్ కాస్తతానికి ఒక రోజు తర్వాత తింటే.
ఉహుహ్ వేడన్నంలో బావుంటది గదా.
ఉహు్ హుహ్
ఉహ్మ్ మామ్మ ఏసుడ్ నాత్
ఇగా నే ఫస్ట్ టైం జేచన మంచిగా టేస్టీగానే ఉంది మళ్ళీ ఏయాలి ఇయా.
అవునా మటన్ కి ఎక్కువ కదా ప్రైజు
అవునండి
ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది.
ఉహ్ సరే అండి మరి బాయ్.
దస్ సరే అండి.
ఆహ్